ఆ
హలో
బాగున్నావా గాయత్రి
అమ్మ బాగున్నా ప్రసీని బాగున్నావ తిన్నా ఏం చేస్తున్నావ్
ఏం ఇలా బయట కూర్చోండ ఉన్న సల్ల గాలికి నువ్వు
నేను కూడా బయట తిరుగుతా ఉన్నా అట్లా వాకింగ్ చేస్తు
ఆ మధ్యాహ్నం తిన్నావా ఏ నవ్వుత్తాన్నవే
ఇ జెలు అంటూ పుస్ ఒకటి బయటకి వచ్చేసి
ఆహా ఏ బిర్యానీ పెట్టినరా మీకీ ఆ
చేచి చేసి చ్చేసి వాళ్ళు మూడుకి వెట్టారు
మళ్ళ బిర్యాని ఒకటేనా వెట్టిండేది
బిర్యానీ, చికెన్ పకోడా, జ్యూస్ బాటిల్, ఒకటి సేమియా ఒకటిచ్చారు.
బాగుందా సేమ్యా మ్మ్ హ్మ్ బాగుందా సేమ్యా
మ్మ్ హ్మ్ నాకు తెలిసి నైట్ కర్టికాయి కూర ఈ రోజు మాకు కిన్న అట్టికాయలు కోస్సావున్నార్
మ్ హు బెంగాయి అయిపిందా ప్రాజెక్ట్
పోనే చేయవే
అవును చేయనంటే ఏం చేసేది
అంత బరువా నీకు ఫోన్ చేసేకి మనుషులకి
చేస్తనే
తిన్నావా నువ్వు మధ్యాహ్నం ను కూడా బిర్యానీ తిన్నావా కొంప తీసి, ఏమో కలర్ రైస్ అన్నా పెట్టలేదా సండే కదా ఈ రోజు హలో
చెప్పు
ఏం బర్బరుగా మాట్లాడుతున్నావే
ఆ ఏం లేదు గాయత్రి
హె త్ బలేదు ఏమ్ ఇ్య టాబ్లెట్ వేసుకోండే
జ్వరం వచ్చింది అంట
చికెన్ తెచ్చి ఇచ్చారా ఇంకొంచెం తింటావు నువ్వు భయం లేకుండా ఫీవర్ వసద చికెన్ తినకంటే తినవ్ పోదానా
నేను దుర్లేదే నేను అసలు చికెన్ తిన్నాది ఈ రోజు మాకు వీధీలో రాత్రలు పెడితే
అవునా నిన్న నవు ఇప్పుడు అన్నవ తన్నే నందుకు
నిన్నంటే ఓవర యెద్దు గాయత్రి
సరే ప్రెస్ మర్చిపోయింట అయితే ఏ మూవీస్ చూడలా ఇంట్లో వాళ్ళకి చేసే మాట్లాడాలి బాగుండారు ఎవరు
మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చెయలా టెంన్తోల్కి ఇంట్రోల్కి
నాగుయెవరు ఫోన్ చెయరంటే
అబ్బా మేం నమ్మల సరేలే అయితే ఇ మేం కూడా చెయమ్గాని
ఏంది
ఇంకట్నుంచి మేము కూడా చెయ్యంలే నీకు ఎవరు చెయ్యరు కదా
హ్మ్ చెయరు నే ఎత్తన్ నువ్వు దగ్గరే కదా ఉంటావ్
నేనెందుకు ఉంటను నేను వెళ్ళిపోతాను
ఆ అక్కే సరే అయితే
హ్మ్ ఇంకేం గాయత్రి
ఏం లేదు ప్రెస్ మూవీ చూడలా ఏమి
ఏం మూవీ చూసినాం లాక్డౌన్ మూవీ చూసా
దేని గురించి
అనుపమ సినిమా లే అది అది తెలియకుండానే ప్రెగ్నెంట్ అయిపోతుంది ఏందో ఆ సినిమా ఎందో అర్థమే కాల
ఎ నేను కూడా చూసిన అది పేరెంట్స్ కి చెప్పింటే బాగుండు చెప్పుకుండ మల్ల రెం సరి కూడడా అబాష చేయించుకోవడానికి డాక్టర్ తో అట్లా ఇది అయిపోతుంది ఒప్పుకునేస్తుంది అట్లా ఉండకున్నా అదేదో ఫస్ట్ సారి దానికి తెలియకుండా జరిగింది కాబట్టి చెప్పిన పేరెంట్స్ యాక్సెప్ట్ చేసినందరు హలో ఉండవా లేదా లైన్ లో హలో హలో హలో ప్రెస్ ఏమైంది ప్రెస్ నీకు హలో హలో ఏంది ప్రస్ ఏమైంది వాయిస్ వినపడ్లేదా హలో
వినబడుతుంది. ఇప్పుడు ఏమో నెట్ రాలా
ఏంటి ఇంత సేపు నెట్ రాకుండా అట్లా ఏమి ట్రైన్స్ కూడా ఏమి పో పోవడం లేదనుకుంటా మాములుగా ట్రైన్ సౌండ్ వస్తే కొంచం సిగ్నల్ ప్రాబ్లమ్స్ వస్తుంది మీ
హ్మ్
ఏం బ్యాగ్ కోచ్చేసావా మ్
అది హాట్ స్పాట్ అదే వైఫై కనెక్ట్ చేసుకున్న కొంచం దూరం పోయినా అది కట్ అయిపో సిగ్నల్ హ్మ్ ఏం గయి
ఇదే మూవీ గురించి చెప్తా అన్నావ్ హీరోయిన్
నువ్వేఒనద్దనవ్ నేనేం చేస్తి
చూసిన నిన్న నువ్వు నేను నేను కూడా చూసాని చెప్పానమ్మా బాగా మూవీస్ క్వీన్ అ మూవీస్ చూస్తానే ఉంటావ్ కదా ఒక రోజు ఒక నాలుగఐదైనా
అబ్బా ఎందుకు నాలుగైదు చూడలేం కానీ మూడు చూడ కలుగుతాం
నువ్వు
ఏం ప్రభాస్
హీరోయిన్స్లా
హీరోయిన్స్లో సమాంత
వావ్
హ ఏం గయి
ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఈ రోజు జీరాక్స్ చూపిస్తా అన్నవ్
పేజ్ నెంబర్లు వేసి దానికి హడ్ర పడర్ మారిస్తే పేజ్ నెంబర్లు ఉన్నాయి.
ఓహో నాకు జుట్ అంతా రాలిపోతుంది ఏం చేయాల ప్రైస్ ఏదన్న ఐడియా చెప్పచ్చుగా
ఏం ఐడియా నా
మొత్తము పిల్క పోగ్ గయిపోతంది. భయం కరంగా రాలిపోతున్నాయ్ అ పెడతను ఆ పెేకి నా కూడా రాలిపోతాను
హ హలో ఏం చేయలా పడుకుంటడా బెడ్ కాడుకొచ్చిన బయట ప వస్తాదులే
ఇంతకు ముందు కూడా కట్ అయిపోయిందిండి ఆన్సర్లు చేసినప్పుడు కూడా
హ ఏన్ దస కట్ అయిపోతుంది తర్లే మీ అమ్మళ్ళు బాగా చికెన్ చేసుకున్నారుమా
చికెను మటను వడ పూరీ
హ్మ్
అన్నీ చేసుకున్నారు.
కలర్ రైస్ చాలే ఆపోతే వైట్ రైస్ హా
కలర్ రైస్ వైట్ రైస్ రెండు చేసుకున్నా.
కోర్ వద్లేమ్న మీరేం మీకేం బిర్యానీ పెట్టిన్నారు మీ అమ్మోల్ ఎమ్మో తిన్నారు మేమి ఏం దీన్ల
పోయ్ తెచ్చుకో ప్రైస్ డబ్బులు వేస్తాను.
ఎల్ మట్ చేసిన మేం తిన్లేం లే ఎంద్క్ దాంట్లో పెట్రోల్ రేప్ పగ్గుల్ పట్టిన కూడా తిన్లేే నేన్
మీకు నచ్చదా
హు హ్మ్
కొంచెం పెడతారా నేను
ఆ మళ్ళా బోయ్ అడుకోలేక్ వస్తుంది
కోకూడదు అసల్
మ్మ్ నువ్వేం చాలా తినవ్లే నువ్వేం కొంచెమే కాద తింటావ్స్ సన్నగా ఉంటావ్
నేనెన్ తిన్నానమ్మా
హు యాడలే అమ్మా కళ్ళు ఎందుకుంత సన్నగ్
ప్చ్ ఏం సన్నగాండి ఇవి కోచ్ చినాయి ఫుడ్ సరిగా తినకా అయితేం కూరలు బాగుండవ్ నాకు తినాలి అనిపియదు. రేపు ఇంతక్ మాళ్ళ ఎగ్జామ్ ఉంది. చదవాలి నేను మా ఫ్రెండ్ సాయంత్రం నుంచి ఆన్సర్లు ఎవరు పెట్టలేదు ఇంకా
అడిగండడి అదే ఒరణన్న పె
నేన్ గ బంగాల
నేనేను నేనేను డ్సలు రాసుకుంటాం ఎవరిది వాళ్ళు
అబ్బోస్
బ నోట్స్లు రాసుకొని చదువుకుంటాం అవును మే టాపర్స్ ఎందుకంటే మేమే నోట్స్ రాసుకుంటాంంటే మీరు రాసు ఫర్ కాబట్టి
మీరంటే అన్ని పాస్ అయిపోయారు ఫస్ట్
మీరు మొబైల్ అంత వద్లే కాని మా కూడా వినయ నకవరు ఎ పెంది అన్నీ పాస్ అయిపోయిన
నువ్వే చెప్పావు
నేను చెప్పలేద నాకు కూడా పోయింది
నువ్ అర ఇక్ష నంతా చేయ్యకూడదు పోయినోళ్ళు మేమ అందుకే కదా ఎక్కరిస్తావు నన్ను వేరే పాపని మా ఫ్రెండుని చి నెను కూడా
నేనువరిని ఎక్కిరించను పర్లే ఇంగమే
ఏమి అంటే
ఎందు పోన్ మాటాడాలి ర సహస్ పంద గయి
ఏవి ఫ్రెష్ బాధకవుంద
అ ఏం సినిమాలు జూసవింగ
ఉ
ఊ ఏం సినిమా చూస్తావ ఇంగా
ఏయ నిన్న పవన్ కళ్యాణ్ మూవి జూసం బావుంది వింటేజ్ పవన్ కళ్యాణ్ వర స్టేప్ పప్పులు బలేస్తాడు పవన్ కాల
ఉమ్ పోయినావ సినిమా హల్క థియేటర్ క
తీర గాస్ ఎల్లో చూసేస
మ్మ్ హ్ చోడ్లేదలే
ఏమ్మె
మ్మ్ చూస్స్తారేప్పన్ మన్నాడో జూస్తాయ్ ఎగ్జామ్ అయిపోతే
అవునే ప్చ్ ఇంకా ఏమేమి సినిమాలు జాసావ్ ఈ మధ్యన వచ్చినేటివి
ఏం జుర్నన్ నేను అస్ అసలు పాతవే చూస్తా ఉంటాను. నేను నువ్వు నాకు నచ్చావ్ మోన్నా ఏంది. ఆ మ్ అవే బాగుంటాయ్, ఇప్పుడు నాకు వచ్చేటివి ఏం నచ్చవ్ ఏందో అర్థపర్తం లేకుండా దీస్తారు.
షాపింగ్ చేయాలన్నో డ్రెస్లు వచ్చాయా
ఆ వచ్చాయి గాయి కాటన్ టాప్లు వచ్చాయి ఐదు వచ్చాయి
ఓహో
మళ్ళా జీన్స్ ఆమ్ బల్లే వచ్చయ్ జీన్స్ టాపుల్ రెండు వెట్ట కట్ట్ టాప్స్ సి చిన్నవి అట్లాంటివి రెండు పెట్టా మళ్ళా ఒకటి గొల్డ్ టాప్ మోకాల కిందకి వస్తుంది చూడు
ఓహో
అట్లాంటిదొకటి పెట్టా సరలే ఇక ఎ ఎం లేవలై
సరే మరి
మ్ బాయ్ గాయ్
యా చదుకో
ఆ సరే బాయ్